హలో
ఆ బాగున్నావా అబ్బా
బాగున్నా నువ్ బాగున్నా
బాగున్నా ఏం చేస్తున్నారు ఏగెంన్
తున్న
నువ్వేం చేస్తున్నావు
అవునా పన్నికలచ్చావ
ఆ వెళ్ళొచ్చిన ఓ ఐదింటికి వచ్చేసిన
అవునా
లేదు ఒకటింటికి వచ్చేసినా ఇవాళ ఒక్క రోజేమో మళ్ళీ త్రీ ఓ క్లాక్ వెళ్ళి ఫైవ్కి వచ్చేసిన
ఆహ అవునా మరి తిన్నావా అన్నం తిన్నావా
నా తిన్నా తిన్నా నువ్వు తిన్నావా
ఆ తిన్న ఏం కరీ అబ్బ
మాదా వంకాయ మీది
మాది సొరకాయ
సొరకాయ అందులో ఏం పెట్టలే బొమ్మడిలు వట్టి చేపలు
లేదా అబ్బా ఒటీగానే చేసినం సొరకై కర్రీ ఏమన్నా
అవునా
హ్మ్
హ్మ్ నాకు బో అందులో రొయ్యలు లేదా వట్టి చేపలు ఉంటేనే తిన బుద్ధి ఐదాది సోర్కయ
అవున కానీయ ఉట్టిగనే తిన్నాం అలవాట ఇంట్లో పెద్దవాళ్లు ఎంటో
ఏ ఒ వెళ్ళొచ్చిన అబ్బా దూటికి
ఆ వెళ్ళస ఒచ్చా ఇప్పుడే ఏ ఒక అర్ధగంట అయింది పైకే వచ్చిన
అవునా పిల్లల స్కూల్ నుంచి వచ్చేసారా
ఆ వచ్చారు హోం వర్క్ రాసుకుంటున్నారు
రావునా
అ
రే పేల త అమారి దటేక
ఆ వెళ్తా వెళ్తా
వెళ్తావా రేపు ఫ్రైడే నీకు హాలిడే ఉండదా హలో హల్డే హాలిడే ఉండదా
ఆల్డే సండే ఏమి ఏమి ఉంటాయి
సండే రోజు కూడా వెళ్తున్నావు అని చెప్పినవ ఆ రోజు
ఎప్పుడో ఒక రోజు వెళ్ళొచ్చు ఇక ఆ రోజు సండే వేల్ అయితే మిగతా రోజులు మనం హాలీడే తీసుకోవచ్చు హ్
మొన్న హోలీ ఎట్లా జరుపుకున్నారు
పర్లేదు అబ్బా బాగానే జరుపుకున్నా మా ఇంటి దగ్గర బాగా ఎంజాయ్ చేసారు యూత్ చిల్డ్రన్స్ మంచిగా ఎంజాయ్ చేశారు ఆ నేను ఆడుకోలే అబ్బా
ఏమైంది
ఇక్కడ ఫ్రెండ్స్ లేరు కదా ఎవ్వరు మీరయితే దూరంలో ఉన్నారు దగ్గర ఉంటే వచ్చి ఆడుకునేటోళ్ళు
ఆ ఊర్లో సంవత్సరాల నుంచి ఉన్నాం ఇంకా ఇం ఎవరిని ఫ్రెండ్స్ వేసుకోలేదా
ఉన్నారు కానీ అయ్యమ్మా పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు అంతా నా ఏజ్ వాళ్ళు ఎవరు లేరు
ఆహా
అంటె అందరు అంటి లే ఉన్నారు
ఆ అంటే వయసు వాళ్ళు ఎవ్వరు లేరు
నా వయసు వాళ్ళు ఎవరు లేరు
మేము నా వయసు వాళ్ళంటే ఆ మనం అలా కాదు బెదిరించే అయినా వెళ్ళిపోయే రకం
ఆహా ఆడుకున్నావమ్మ నువ్వు
అన్నా బాగానే ఆడుకున్నా
నీకు ఇష్టమైన పెన్ ఫస్ట్ వన్ ఇదే కదా నీ ఇష్టు చానా పండుగలు ఇవ్వే కదా
లేదు నేను అన్ని పండుగలు జరుపుకుంటా ఒకటి ఇది అని లేదు అసలు ఈ ఇయరే నేను ఆడుకున్నా ఏ ఇయర్ నేను ఆడుకోను
ఊహు
హు ఆ రంగంటేనే నాకులాంటి చూండేలే గాని ఇయరు నేను ఆడుకున్నా హోళీ రోజే బైటికి కెలినా అంటే ఈ ఇయర్ ఏ వెళ్ళినా నేను
ఉహు ఇన్ని ఎందుకు వెళ్ళ లా మరి
ఏదో ఎవరైనా పడివేస్తారు ఏమో ఇది పల్లెటూరు కాదా ఇక్కడ ఒక సిస్టమ్ ఉండదు అదే హోళీ రోజు ఈ వరండాలోనో అంటే ఇప్పుడు ఏం కానోలుు ఉంటారు కదా అల్ కింద పడస్తారు తరు హోళకి ఇక్కడం అద ఒక సిస్టమ్ ఉన్నది
హ హ
చ్చనే నేను రోజు బయటికి వెళ్ళాను హోలీకి
బయటకిలా ఈసారే వెళ్లా ఇదే పండుగలతో ఇంకేమైనా పండుగలు ఇష్టంగా ఆడుకునేటు ఏమ దసరా ఉందా దసరా ఆడుకుంటావు పండుగ
ఏ అబ్బాయి పండగా
దసరా పడుగ ఆడతారా బతుకమ్మ బక క్కమ్మ
అంటే మేము దసరా జరుపుకోము మేము బతుకమ్మ వేరే తజి పండుగ ఉంటది కదా మాకు
ఆ తీసి పండుగ చేసు ఎట్లా చేస్తారు ఆ పడుగ మీరు స
అంటే మన గోధుమలు ఉంటాయి కదా అబ్బా గోది గోది గోధుమలని ఇప్పుడు పెంటు ఉంటది కదా పెంటలో రెండు మూడు రోజులు నానబెడతారు నానబెట్టేమో చిన్న చిన్న బుట్టలు లెక్క చేసి అందులో గోధుమలను ఆ పెంటలను కలిపేస్తారు అవేమో మొలకెత్ పుత్తాయి
ఊహూ
ఆ దాన్నేమో చిన్న గుడిసెలెక్క చేస్తారు ఒగోటు కట్టెలతోటి కట్టి దానిపైన పెడతారు దాని మింద మూడు పూటలు నీళ్ళు పోస్తారు పెళ్ళి కాని అమ్మాయిలు ఉమ్
ళ్ మట్టటి పోయిసి గోధమలు నాట పెట్టార
ఉ మట్టిగా అదు పెంటా పెంటా మన పేడ కాదు ఈ మే క్కలిది గొర్రెలది పెంట ఉంటది కదా
ఆ ఓ పేంటా ఓహో
దాంట్లో పెడతారు కలిపి పెడతారు అదే మట్టి కాదు సాం ప్రదాయమా అది ఎస్ట్ వాళు జరుపుకునేది అంటే తొమ్మిది రోజులు ఆడుకుంటారు
తోమ్మిది రో ఆడుకుంటారా
ఉమ్మ్
ఫస్ట్ డే ఎళ్ళి మళ్ళ లాస్ట్ డేకెళ్తారా
లే ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు అక్కడే డప్పు మీద డాన్స్ ఎయ్యడం డి జె పెట్టి డ్యాన్స్ చేయడం పది వరకు పాట దేవుడు పాట పాడడం
హ్మ్
ఉమ్మ్ మళ్ళీ ఏడు రోజులకేమో బెల్లంతోటేమో స్వీట్ చేసి అక్కడ మొక్కడం
ఊహూ
అలా ఉంటది మళ్ళీ పదో రోజేమో మటను మళ్ళీ స్వీటన్నం వండుతారు
స్వీటన్నమా
పెట్టేమో భోగి పెడతారు అక్కడ
ఉమ్మ్ అవునా
అ
ఏటన్ ఏ పండుగ చేస్తుంటారా ఎక్కువ రాకీ పడుగ చేస్తుంటారా రాగి పండుగ చేసుకుంటావా
దక
తాకీ పవే ఉంటారా ఎంతారా అమ్మవారింటికి అవునా
వెళ్తా వెళ్త ప్రతి
సంక్రాంతి పండగ చేస్కోరా ఎక్కువ
సంక్రాంతి కూడా చేస్తాం మూడు రోజులు కల్లర్ ఎయ్యడం చేస్తాం పిండి వంటలు పిండి వంటలు చే కుండెవరన్నా ఉంటారా సంక్రాంతికి సంక్రాంతి దసరా దీప్ కావాలి చేస్
ఆ ఆ అన్ని పడుడుగలు చేస్తా ఉంటం
సో
మేము సంక్రాంతి దీపావళి దసరా అన్ని పండలు బాగానేంటా సెలబ్రేషన్ పంటరాంది కనా ఇంటి వంటలు చేస్తే ఐదు ఐదు ఐదురాక్ సంక్రాంతికి ఐదు రకాల పిండి వంటలు చేస్తాం
ఆ
సంక్రాంతి స్పెషల్ గా మేము సకినాాలా ఎక్కువ చేస్తాం తెలంగాణ దసరాకి గారెలు లడ్డూలు లక్ష్మీదేవిని పూజిస్తాం కదా స్వీట్ ఐటమ్ కోసంని వెలడు ఎకినాల అయిపో కౌ ఒక రోజు ముందు బియ్యం నానబెట్టుకోవాలి ఆ ఇనప్ ఒక రోజు ముందు బియ్యం నానవెట్ నానబెట్టి మరుసటి రోజేమో ఆ బియ్యం వడబో వడగట్టి వాటర్ తీసేసి ఆ బియ్యాన్ని మనం పట్టేయాలి మిల్లు పట్టేయాలి
అంటే ఒట్టటి బియ్యమైనా అందులో ఏమి కలపకూడదా
అ లేదు ఉంటే బయ్యను మట్టే బియనం పిండి పట్టించిన తర్వాత వచ్చినక దాంట్లో సాల్ట్ కొంచెం సోడా నువ్వులు వేసి కలుపుకోవాలి ఆటలు
సోడా కూడ వయలా
వెయ్యాలే లైట్ గా వెయ్యాల్
ఆహా
కొంచెం తక్కువ ఏసిన చాల్ కొంచం మోతాదు లా వేయాలి ఆ జీలకర వేయర్
వేకూడ వేయ్యకూడదా వాము ఒక్కటే వేయాలా.
ఆ
వేసి మళ్ళీ ఏం చేయాలి.
ఆ పిండి వాటర్ లో కలుపుకున్న తర్వాత, ఇట్లా రౌండ్ గా సకినాలు ఎట్లా పోయాలో అలా వోస్తా ఉండాలి ఒక త్. తడి కాటన్ క్లాత్ మీద పోయాల్
అదే
ఆ మిషన్గాద చేతి చేతితోనే పోసి అవి కొద్దిగా ఆరిన తర్వాత నూనె వేడి అయాక నూనెలో వేయాలి హలో ఆ అవును అవి ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి
కానీ చె చకినాల టేస్ట్ బాగుంటందిబ్బ నాకు అద ఒకటే చేయడం రాదు నేను ఎప్పుడు చేయను కూడా
అ్య కవి ఫెస్టివల్ లో ఎక్కువ ఆ అన
అరే అబ్బా మర మరి ఈవినింగ్ చే చేస్తావా ఈవినింగ్ చేస్తావా
థ్యాంక్
ఓకేవాకే